హలో
హలో ఆ ఈడేస్తాను
ఏం చేస్తున్నారు
ఏమి లేదు ఖాళీగనే కూసున్నాం
అవునా తిన్నరా అన్నం తిన్నం తిన్నం
ఊ
మీ పొలం బాగుందా
ఆ బాగానే ఉన్నది మీ పిల్లలు బాగున్నారా
బా బాగున్నరు
స్కూల్ కు ఏల్లిల
అ వెళ్ళినమ్
ఊ ఏం ఏం కూర ఒండిరు
నే టమాటా కర్రీ చేసిన
ఆహా ఇంకా ఏం చేతలు
ఏముంది కాలియే మీ ఊళ్లో మొన్నట్ల జరిగిన పండగ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు
మా దగ్గర బానే జరిగింది సాయి ఈసర ఓన్ గా మేమే ఇంట్ల అప్పల్ గిట్ల ప్రీపేర్ చేసుకున్నాం
అవునా ఎలా జరిగిందో చెప్తారా అండి మా దగ్గర జరిగింది మేము చెప్పుతాం
ఆ మార్నింగ్ లే సంక్రాంతి పండగ రోజు మార్నింగే లేసి ఇకా ఇంట్లో పని అంత చేసుకొని వంటకాలు చేసుకొని ఇన్ని పూరీలు చికెను తెచ్చుకొని ఆ ముగ్గులు ఫస్ట్ ముగ్గులు కలర్స్ నింపినం ముగ్గులు వేసి
ఊ
లు తర్వాత చికెన్ తెచ్చుకొని పూరీలు యేసుకొని తిన్నం ఈవినింగు ఆ ఆ ఏంటి
బచారాశి
బచ్చాలు చేసుకున్నం
అవునా మా దగ్గర మా దగ్గర అయితే పొద్దున్నే నాలుగు గంటలకు లేసి ఊకి చల్లి ముగ్గు పెట్టిన పెద్ద పెద్ద ముగ్గులు రథాలు దించినం దించి అన్నిటికి కలర్ లు నింపి మళ్ళీ పిండి వంటలు అంటే గొబ్బెమ్మలు పెట్టినాం రొండు రకాల చెట్లు తీసుకొచ్చి గొబ్బెమ్మ మావ పేడ తీసుకొచ్చి గొబ్బొమ్మని పెట్టినాం
ఆ
మళ్ళీ పిండి వంటకాలు చేసుకున్నాం అంటే మడుగు పువ్వులు గ్యారెలు అరిషెలు లడ్డులు
ఊ
అవన్నీ చేసుకున్నం సకినాలు అవన్నీ చేసినాం మళ్ళీ చికెన్ తెచ్చుకున్నాం పూరీలు చేసు కున్నాం మళ్ళీ అన్నం బగారాన్నం వేసుకున్నాం తిన్నాం మళ్ళీ స్నానం చేసి కొత్త బటలు వేసుకున్నాం వీటికి ముందు
హా మేము కూడా మేము కూడా పడుగ రోజు కొత్త బట్ట లేేసుకున్నాము మా దగ్గర ఇక్కడ లింగగిరి దగ్గర జాతర జరుగుత ఉంటే అక్కడికి వెళ్ళాం అనుకున్నాం కానీ మా అమ్మ వాళ్ళు పలిచేసానికి అక్కడికి వెళ్ళాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినం పిల్లలతోనే హడావిడి డి ఇంకా మా అమ్మ పని చేసుకుంటే మామిద అరుసుడు
అవునా అవునా
ఓ పెద్ద ముగ్గురే వేషం రథం రథం ముగ్గు పెద్ద పెట్టినా సుక్కర్ ముగ్గులు
ఆహా
ఇంకా చనా ఏమంటారు చెరుకు చెట్లు కుండలు అన్ని దింపినాం
ఆహా పాలు పొంగించరా అండి
పొంగించి పాయసం కూడా వండినం అండి
అవునా స్వీట్ అన్నా వండుకున్నార ఆ రోజు
ఆ వండుకున్నామండి
అవునా మేమైతే ఈ వంటకాలు చేసుకున్నాం తిన్నాం తాగినం అలాగే మా పిల్లలతో ఎంజాయ్ కూడా చేసినాం
మేము ఆ రజు దీజే పెట్టుకని డాన్స్ చేసామండి
అవునా
ఉ
మరి హోలీ పండుగ ఎలా జరుపుకునరండి
హోలీ మా దగ్గర ఎక్కువ ఉండదండి మాకు ఇక్కడ వరసన వాళ్ళు ఎవరు లేరు ఒక ఆమె పాపం ఇంటనికి ఆ సిస్టర్ ఉంటే ఆమె ఎవరు పితలేరని నాకు వచ్చ కలర్ పూసి పోయింది ఇ కూడా ఆమెకు కూడా ఎవరు లేరని నేను పోయి కలర్ కుంకుమ పోసివచ్చిన ఇక చిన్నపిల్లలు మా చిన్నపిల్లలు ఏమో ఇంక మొత్తం మా బాబు గడు థంబ్ అప్ బార్డల కలర్ పూసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మీద వాళ్ళ నాన్న నాన్న మ్ మీద వల్ల చెల్లి మీద పోసుకుంటూ ఆడుకున్నాడు
ఆ
వాళ్ళ నానమ్మ హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది ఇవాళ ఫ్రెండ్స్ కలర్ పూసుకొని పొద్దుందాకా అదే ఆట వాళ్ళు
అవునా
సాయంత్రం దాకా ఆడుకున్నారు ఆ రోజు ది కూడా కొంచెం పొద్దుగల పూరీలు చేసి చికెన్ తెచ్చుకున్నాం బగార్ రైస్ చేసుకొని తినేసరికి పన్నెండు ఒకటియింది
మాకు ఆ రోజు చంద్రగ్రహణం అనేసి అయితే ఆ రోజు హోలీ పండగ జరుపుకోలేదు తెల్లని జరుపుకుందాం అంటే పిల్లలు అందరూ బడికి పోయిరు మామ్మలు చేసేటలు ఎవరు లేక చేయలేదు
ఆ
ఆ శివరాత్రి రోజు ఉపావాసం ఉన్నారాండి
ఉపవాసం ఉందామని పదకొండేడు దాకా ట్రై చేసాండి ఇంట్లా పని చేసి ఆ బడ్ట్టలు పిండి స్నానాలు చేసి పిల్లలను రెడీ చేసి ము సార్ కోపికదారుపోగా పదకొం గలకి దేవుని కాడ కొబ్బరికాయ కూడాడతే అదినుకుండా కూర్చుం
అవునా మేము కూడా లేమండి ఈసారి మాకు చిన్న బాబున్నాడు నేను జాగర ఉంటే చేసే ఏంటి అంటే ఏం ఏమేం చేస్తారు జాగర ఉంటే
జాగర ఉంటే మార్నింగ్ నుంచి కోసం ఉండాలి దేవుని పూజలు గుడి పోయ రావాలి దర్శాయం చేసుకోవాలి కొబ్బరికాయలు కొట్టాలి ఉఊదికడలు ఉట్టీలి కుంకుం పశపు తెల్ళాలి
అవునా
శివాలయం ఉంటే అక్కడ పోయి అభిషేకంగా వస్తారు ఇంకా మేము పోస ఉన్నవాళ్ళు ఏం తినకుండా మధ్యాహ్నం దాకుండి తర్వాత ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగుతారు
హు అవునా
ఇంగా ఈ నైట్ కూడా మా దగ్గర ఇక్కడ సుం ఇప్పడు ఇక్కడ విలేజ్ లో ప్రోగ్రామ్ పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్ చిన్నబ్ పిల్లలు ఫుల్ డ్యాన్స్ చేస్తానం మేమైత్ చానా ఎంజాయ్ చేసినం మా పిల్లలు చుత్తరనుకుం అంటే మావాళ్లు సు ఆ డ్యాన్స్ చేస్తాంటేనే వాళ్ళు అయ్యయ్యో నిద్రపోరు ఇక పదకొండు ఇంటి దాకా ఆడనే కూర్చొని కూర్చొని వచ్చేసినాం
అవునా
మీ దగ్గ జరిగిందా అండి
మా దగ్గర జరిగింది కాని నేను ఉపవాసం లేను కాకపోతే పొద్దున్నే లేసి ఒకి చాలీ ముగ్గు పెట్టి దేవుడు ఫోటోలు కడిగి మంచి తలస్నానం చేసి దేవున్ ఫోటోలు కడిగి కొబ్బరికాయ కొట్టి ఉదివాసన ముట్టిచ్చి ఓ కంద గడ్డలు కిలో ఒక అరటి పండ్లు డిజైన్ దాక్ష పండు ఒక అరడజన్ అన్ని తెచ్చుకొని ముందు పెట్టుకున్నావు ఉపాసం లేం కానీ తినుకుంటున్నాం
ఆ
మా దగ్గర ఇలాగే జరుగుతాయి పండుగులు ఖచ్చితంగా ఏం జరగవు మామూలుగానే అట్లా మా సైడు పల్లెటూరు కాబట్ ట్టి అంత మంచి ఏం చేయరు ఎవ్వరూ ముందుండి ఎవరి తోచిందే వాళ్ళు చేసుకుంటా ఉంటారు
అవునా
ఉమ్
మాకాడ సరుక్ కందగడ్డ దొరకలేదు ఓన్లీ సేమియా ఆ అంతేగా ఉ తీఅన్నం వండుకొని తిన్నాం
ఉమ్
కంద గడ్డలు వస్తాయని చూతే రాలేదు అమ్మదా అమ్మడదానియు రాలేదు తీసుకోలే
అవునా మా సైడ్ వచ్చినాయి కందగడ్డలు తిస్
మా ఊళ్లో పండగ అనే ఏమి ఉండదండి పనికి పోతూనే ఉంటారు పని పొద్దుగా పూజలు చేస్తారు తొమ్మిది పది వరకు సద్ది పెట్టుకొని కూలిపోతున్నా ఉంటారు
అవునా మా ఊళ్ళ తినడం కోసమేనా ఆ రోజు ఉంటారు కచ్చితంగా ఇంటి దగ్గర
మాకడ పండుగ అంటూ ఏమనిపియ్యదు ఇగా వాళ్ళు చేన్లోనే పండగ చేస్తారు ఇగా
ఆహా మా దగ్గర ఉంటారు అవన్నీ తెచ్చుకునే ఉంటాయి కదా అవన్నీ తినడం కోసమే ఇంటి దగ్గరనే ఉంటారు
హు
మా కాడ చేన్లో ముచ్చట పెట్టుకుంటా తి నుకుంటూ కూసుంటారు.
అవునా మా దగ్గర స్పెషాలిటీ అది వాటి కోసమేనా ఉంటారు రెండువందలు పెట్టి తెచ్చుకున్నారు, కాబట్టి
ఉంది సాయంత్రం పూట మడ తలస్నానం చేసి గుడికి వెళ్తారు వెళ్ళి అక్కడ అభిషేకాలు లే, అయితే శివుని పెళ్లిలో ఏదో ఒకటి చేస్తా ఉంటారు, కాబట్టి అక్కడ టైం స్పెండ్ చేసి నిద్రపోకుండా ఉండి డి వస్తారు కథలు కాని ఏమన్నా చెప్పుకుంటా ఉంటారు అక్కడ
అవునా మాకాడ కూడా మళ్ళీ నైట్ జాగారం ఉన్న వాళ్ళు మార్నింగే లేసి, మళ్ళీ స్నానాలు చేసి దేవుని కాడ పూజ చేసి దీపం మూట్టిచ్చినంకనే, మళ్ళీ ఇగా పోయి తింటారు ఇగా
ఆ మా దగ్గర కూడా సేమ్ అట్లనే జరుగుతుంది. కాకపోతే కొంచెం ఉన్నోళ్లు అయితే కొంచెం మంచిగా చేసుకుంటారు ఇంకా
ఉ మేము ఇగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కాబట్టి, టి ఆకలికి ఆగలేక ఉండలేకపోయినాం ఏమో దేవుని దయ ఉంటే, పోయిన సంవత్సరము, మంచి ఉంటే ఉండగల ఉండడంటే ఎరతం,
ఆ హు
ఈ పిల్లలతోనే సరిపోతది ఈక దేవునికి పూజ ఏంచేతావు కొబ్బరికాయ కోటోతానికే లెవ్ నానా కష్టాలు పడాలే,
పిల్లని పట్టుకొన్ని,
ఉగాది పండగా ఎవలి పండగా,
ఉగాది పండుగ ఇంకొక ఫిఫ్టీ ఫోర్ ఇన్ని
నైన్టీన్ కు ఉంది పంతొమ్మిది తారీఖు ఉంది పండగ, ఆ పండుగకి ఏం చేసుకుంటారు.
ఆ పండుగలకు ఇంకా ప్రిపేర్ కాలే మామిడికాయలు కూడా మా ఇంట్లో కాయలే ఇప్పుడే చిన్న పిందలు అయినాయి,
మళ్ళీ వేప పూవు కూడా పూయలే అప్పడి వరకు పూస్తే, ఆ మార్నింగ్ లేసి ఉకి చల్లి ముగ్గులు పెట్టి ఆ రోజు కొంచెం, ఉగాది కొ నూతన సంవత్సరం కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటది బచ్చలు చేసుకుంటాం,
పూరీలు మళ్ళీ చికెన్ అన్న మటన్ బగార్ రైస్
ఆ
మళ్ళీ ముఖ్యంగా పచ్చడ ఆ ఉగాది పచ్చడి అంటరుగా